ఆ ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి
ఆ ఏంటి అందరుూ బాగున్నారు ఏంటి ఇం వకెండ్స్ లో ఏ ప్లాన్స్ ఇప్పుడు సమ్మర్ హిడేస్ వ వస్తాయి కదా ఇంకా పిల్లలకి ఇంకా హాఫ్డేస్ అనుకుంటా హాఫ్డేస్ ఇంకా ఈ మంత్ నుంచి
ఈ మంత్ అయిపోయిన తర్వాత అదే ఎగ్జామ్స్ అవే అయిపోయిన తర్వాత వీళ్ళకి హాలిడేస్ లో ఒకటే గొడవ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాల
అస్సలు మొన్న కూడా రీసెంట్ గా కూడా స్కూల్ తరపున వీళ్ళు వండర్ల అన్ని వెళ్ళి
ఓ అవును పిల్లలు కదా ఒక్క రోజు హాలిడే వచ్చినా వాళ్ళకి బయట
అదే నేను ఇంకా హైదరాబాద్ ప్లాన్ చేస్తున్నాము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అని వెళ్ళాలి అంటున్నారు
అవును చాలా బాగుంటదండి రామోజీ ఫిలిం సిటీ
ఇంకా మనకి ఇది కూడా ఉంది కదా బిర్లా సైన్స్ మ్యూజియం ఉంది అక్కడ
ఉంది తర్వాత గోల్కొండ పోర్ట్ ఫోర్ట్ ఉంది ఆ చాలా బాగుంటాయి అసలు అవన్నీ చూడాల్సిన ప్లేసెస్
కూడా దగ్గరేండి
అవును అవున అవును అవన్నీ దగ్గర అంటే చిల్కూర్ బాలాజీది వేరే రూట్ ఇది వేరే రూట్ అవుతుంది
నాకు మీరైతే బాగా వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుది హైదరాబాద్ సో అందుకేనే అడుగుదాం అనుకుంటు
అవును అవును మీరు రామజీ ఫిలిమ్ సిటీ చూసారా
లేదండి పిల్లలు చూడలేదు
అస్సలు దాన్ని అంటే టెంపుల్ కి ఎలాగో వెళ్తారు ఒక రోజు డెఫినెట్గా చూడాలి అసలుది
హ అది చాలా పెద్దది అంట కదండి ఫిలిమ్ స్టూడియో చాలా పెద్దది
తరుదు సరిపోదు
ఉ అవునా ఓకే
కావాలి కానీ మ్యాక్సిమం అందరూ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వచ్చేసి
చూడాలండి నేనైతే ఫస్ట్ అక్కడ మనకి బిర్లా మందిర్ చూడాలి నేను యితే మార్బుల్స్ చేస్తారు కదా చాలా బాగుంటుంది ఇంకా ఆ
సైంటంటిఫిక్
మొత్తం వైట్ అదే అదే అదే మెయిన్ అదే చూ చూద్దాం అనేసి ఇంకా ప్లాన్ చేస్తున్నాను హైదరాబాద్కి అంటే మా రిలేషన్స్ ఉన్నార అక్కడ వెళ్దాము ట్రై చేద్దాము ఈదిసారి ఖచ్చితంగా హైదరాబాద్ క వెళ్ళాలనే వీళ్ళ కోసంమేమే ననా ఇంకా మనము టెంపుల్స్ క ఎప్పుడు వెళ్తూనే ఉంట ా మ ఏమైతే బట్ ఈసారి హైదరాబాద్ ఇవన్నీ చూద్దాం సిటీ బిర్లా మందిర్ ఆ ఇంకా రామోజయ్ ఫిలిమ్ సి హుస్సేన్ సాగర్ గోల్కొండ కోట ఇవన్నీ ఉన్నాయి కదా
అవును గోల్కొండ కోట అంటే కొంచెం పిల్లలు బాగా పైదాకా ఎక్కలేరు చాలా హైట్ ఉంటది దూరం దూరం ఉంటాయి అన్నిీ అయినా బాగుంటది ఒకసారి రెండు సార్లు చూడొచ్చు కానీ పిల్లలు కొంచెం మరి చిన్నపిల్లల అయితే కష్టం కానీ కొంచెం టీనేజ్ పిల్లల అలా అనుకోండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు
ఖచ్చితంగా అదే ఇంకా షాపింగ్స్ కూడా బాగుంటాయి చార్మినార్ దగ్గర గాజులు గానీ
అసల్ చెప్పలే ఎన్ని ఎన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అనమాట చాలా రకరకాలు కనిపిస్త్ పోయి కానీ ఆరేట్స్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు వాళ్ళు
అవునా అంటే మనం ఇంకా అదే మనం అడగాలి ఇంకా ఉమ్మ్ అంటే వాళ్ళు ఒక్కొక్కరిని బట్టి చాలా వేరే
అవునవును అవును ఇప్పుడు ఆ హైదరాబాడ్ కొంచెం వీళ్ళు కొత్త అన్నట్టు తున్నారనుకోండి వాళ్ళకి అసలు చాలా చెప్తారు అది ఫిఫ్టీ రూపీస్ ఉన్న దాన్ని ఫైవ్ థౌసండ్ లా కూడా చెప్తారు వాళ్ళు మనం ఒక చూ కానీ వాళ్ళు చెప్పిన దానికి చాలా తక్కువలో అడగాలి
అవును అవును లేదండి ఖచ్చితంగా నేనైతే యాదగిరిగుట్ట కూడా వెళ్దాం అనుకుంటున్నాను అంటే ప్లాన్ చేసుకొని అక్కడ స్టేస్ చేసి ఎందుకంటే బాగా రెనోవేషన్ చేసి చేసారంట కదా ముందులాగ కాకుండా గిరిగుట్టా సో ఇంకా మెయిన్ మనకి తిరుమలకి మ్ అవును అక్కడా నియర్ బై అనుకుంటా అనంతగిరి హిల్స్ ఓ ఏమో అనుకుంటాను అవీ గుడా మనకి బాగా ట్రెక్కింగ్ కి అన్నారు గానీ బట్ అన్నిటికీ టైం మీంగ్ సెట్ చేసుకోవాలి మనం ఇంక లాంగ్ ఎళ్ళినప్పుడు
రాలిడేస్ వచ్చినియి అంటే ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి
అది మెయిన్ అనుకుంటున్నాను మెయిన్ చార్మినార్ చూసేలోపే ఆ రష్ కి పడి పోతామేమో వన్ డే కుడా సరిపోదు ఎందుకంటే అంత
మార్నింగ్ అసలు ఈ నైట్ అయిపోతది నైట్ బావుంటది అండి చార్మినార్
అవున
ఉహ్మ్ నైట్ చాలా బావుంటది ఇంక అక్కడ అన్ని ప్లేసెస్ దీప్ కొనుక్కునే థింగ్స్ అవన్నీ కూడా చాలా ఇవి ఉంటాయి వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అక్కడ
లేలేండి ఫస్ట్ మనం జో ఇదే మెయిన్ అని అనుకుంటున్నా రామోజీ ఫిలిమ్ సిటీ టే మెయిన్ చూద్దాము ఎందుకంటే అక్కడ బస్సెస్ ఉంది
బస్సు ఉంది లోపలంతా బస్సు లోనే వెళ్తాము ఆ బస్సు లోనే ఒక్కొక్క ప్లేస్ దగ్గర దింపి వాళ్ళు ఆ దాని గురించి
సరంటా ఉమ్ అదే అదే ఉమ్ చూడాలండి ఖచ్చితంగా వెళ్దాం మీరు కూడా జాయిన్ అవ్వండి అందరం కలిసి వెళ్దాం ఖచ్చితంగా అదే అదే సో ఇంకా షాపింగ్ కూడా చేయ్యాలి చాలా ఉంద అన్నమాట వీళ్ళకి చూద్దాము ఇంకా మనకి అంటే తక్కువ మనకి ఏదన్నా క్లాత్స్ ఇవి అన్ని అంటే మన ఎక్కువ హైదరాబాడే అంటారు కదా హోల్ సేల్ అంత
మోండా మార్కెట్ అటువైపు అయితే అసలు చాలా చాలా షాపింగ్ ఉంది
అదే అదే హోల్సేల్ అదే అదే అంటే ఖచ్చితంగా మనకి ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచే తెచ్చు కొని ఆ పెట్టుకుంటున్నారు కదా శారీస్ కూడాను మనకి ఎవరికైన్నా ఇవ్వాలంటే కూడా ఆ బాగా లాట్ గా తెచ్చెసుకోని మ్ పెట్టుబడి శారీస్ కానీ అదే అందరూ
అద్ అన్నీ మంచ్ అవును మంచి వెరైటీస్ దొరుకుతాయి నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతియ్ అసలు ఫస్ట్ ఉమ్ క్లాదింగ్ కానీ జ్యువెలరీ కానీ కలెక్షన్ కూడా చాలా బాగుంటాది
ఇది గోల్కొండా ఫోర్ట్ కూడా అసలు ఆ చెక్ కింది కూడా భలే ఉందండి అసలు చూసాను నేనయితే వీళ్ళు చూడలేదు కానీ అసలు సూపర్గా ఉంది హంపిలాగా కనిపి
అవును ఇప్పుడు మే మేము చూసిన దానికంటే ఇప్పుడు ఇంకా కొంచెం మా,, రినోవేషన్ చేశారు మారింది చాలా బాగుంది అసలు అక్కడ కింద నుంచి ఇలా చప్ప పై నుంచి చప్పట్లు కొడు వేరే దగ్గర వినిపిస్తది అదైతే ఇప్పుడు కొంచెం క్లోజ్ చేశారు ఆ అంటే అక్కడ అంత హైట్ కి వెళ్ళి
అవునంట చాలా మంది అదే అదే చార్మినార్ కు కూడా మనకి పైకి అలోవ్ ఉంది కదా
లేదు అంటే పై దాకా అల్లఓ లేదు ఒక త్రీ స్టేస్ వరకి టూ స్టేస్ వరక ఆలో ఉంది
అవునా ఓకే